హలో చెప్పండి
హలో నమస్తే అండి
నమస్తే చెప్పండి
నేను కార్య యాప్ నుంచి మాట్లాడుతున్నా అండి
ఆ చెప్పండి మేడం
ఓకే ఏం చేస్తున్నారండి
ఏం లేదు నే ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను ఫ్రీగా ఉన్నా అండి
ఓకేనండి ఇంకా చెప్పండి ఎలా నడుస్తుంది ఇవాలా మీ పెద్ద రోజా అంటారు కదా
ఇయలా మీ పెద్ద రోజా అంటారు కదా ఈ రోజు
అవునండి అవునండి
ఉన్నా అ మరి మీరు ఫాస్టింగ్
నే లేనండి నిన్న ఉండే వార లే ఉండే అండి లేదు లేదు అండి అవునండి నాది ఒకటే అయిందండి ఫాస్టింగ్ ఒకటే అయింది ఆ చెప్పాలి మీరే ఏమున్నది ఏమి రంజాన్ పండుగ ఎప్పుడైతుంది మీది ఆ
రంజ ఫార్టీ నైన్ ఫాస్టింగ్
ఆ
థర్టీ
ఆ అవునండి హు థర్టీ ఫార్టీయా
ఫెస్టివల్ అనేది